హలో
హలో అండి బావున్నారాండి ఆ నేను బావున్నానండి అండి ఏం చేస్తున్నారండి
మీరండి మీరండి
నేనా టీ తాగుదాం అని అనుకుంటున్నా అండి ఇంకా చెయలే గాని చేయ్యాలి
అవునా అండి
మీకు చిన్న కుటుంబం అంటే ఇష్టమా అండి పెద్ద కుటుంబం అంటే ఇష్టమా
పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం అండి
ఎందుకలా
ఎందుకంటే ఉమ్మడి కుటుంబం లో అయితే చాలా మంది ఉంటారు మనం మనం మంచిగా ఉండొచ్చండి అంటే మన కు కుటుంబ విలువలు తెలుస్తాయన్నమాట
ఆ అవునండి అందరు పెద్దవాళ్ళు ఉంటారు
వాళ్ళు ఉంటారు మనము ఎవరితో ఎలా మాట్లాడలా ఎట్ల ఎవరితో ఎలా ప్రవర్తించలా అనే విషయాలన్నీ తెలుస్తాయండి
అవునండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ధైర్యం కూడా ఉంటదండి ఏదైనా కష్టం వస్తే
ఆ ధైర్యం ఉంటది ఆ
అంటే వాళ్ళు సాయం చేసినా చేయకపోయినా పెద్దవాళ్ళు ఉన్నారు అన్నట్టు ధైర్యం ఉంటది ఉంటుంది మళ్ళ ఏదైనా సుఖం వచ్చినా కూడా పంచుకోవచ్చు అండి పెద్దవాళ్ళు ఉంటే ఎక్కడికైనా కలిసి అయినా బయటికి కూడా పోవచ్చు అందరం ఉంటాం
ఏ బాబాయ్ పిన్ని అనుకుంటా పెద్దమ్మా పెద్దనానా వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలుందరూ చాలా బాగా ఆడుకోవచ్చు కలిసి ఉండచ్చు చాలా బాగుండొచ్చండి
బాగుంటాది
పిల్లోల సైడ్ నుంచి ఆలోచిస్తే మనం పిల్ల మేం పిల్లలందరికీ ఎట్లా అనిపిస్తుంది ఎవరో ఒకరు ఆడుకునే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా అందరు కలిసి అందరు కలిసి ఉన్నాం అనుకో అక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లేసి ఏం అవసరం లేదు మన ఇంట్లో మనమే బాగా ఆడుకోవచ్చు అనమాట
అవును కా అవును కరెక్ట్
గొడవలు వస్తాయి కానీ ఉండాలండి అలానే బాగుంటుంది
ఉ అంటే ఇప్పుడు
ఇష్టమండి అంటే ఉమ్మడి కుటుంబం ఇష్టమా లేకపోతే
నాకు కూడా ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం కానీ ఈ మధ్య కొంచెం గొడవలు అయ్యేసరికి మాకు కొంచెం నాకు నచ్చట్లేదు ఇప్పుడు చిన్న కుటుంబం ఉంటేనే మంచిది అన్ని అట్లా మార్చుకున్న అభిప్రాయం
అండి అట్లా అభిప్రాయం
అంటే ఇప్పుడు పె ఆ పెద్ద కుటుంబం అంటే ఇప్పుడు ఇల్లు కూడా పెద్దగా ఉండాలి మళ్ళీ పని దగ్ గ్గర అర్ధం చేసుకొని చేసుకోవాలి చేసిన వాళ్ళే చేయాలంటే అది తప్పు కదా ఎవరైనా కలిసి ఉన్నారంటే పని కూడా కలిసి చేసుకోవాలి సరే ఒక పూటకొక్కరు ఒక పూట ఒకొక్కరు లేకపోతే అన్ని పూటలు కలిసి అయినా అర్థం ఏదో ఒకటి అర్ధం చేసుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఉంటే అది మంచిగా ఉంటది చేసి అయితే అట్లా లేకపోయే సరికి చేసిన వాళ్ళకే చేయాలి వేరే వాళ్ళు చెయ్యరు ఇగ కొంచెం గొడవలు అయినాయి డబ్బులు దగ్గర కూడా గొడవలే అంతే అండి పెద్ద కుటుంబం ఉంటే నువ్వు పెట్టు నేను పెట్టి అ నా కొంచెం గొడవలు అయేసరికి నాకు నచ్చలే అన్నట్టు ఇప్పుడు గోడవలు అయితే పిల్ల చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు అదే నేర్చుకుంటారు కదా
ఆ అవునండి అది అయితే నిజమే
అది కొంచెం పిల్లల మీద నెగటివ్గా వస్తది అది కొంచెం నాకు నచ్చలేదు కానీ పెద్ద కుటుంబం ఉంటేనే ధైర్యం ఉంటే ఒకరి ఒకరికి ధైర్యం సపోర్టు ఏదైనా వస్తే కష్టాలు వస్తే కాలుస్తే లేకపోతే సంతోషం వచ్చిన అందరు పంచుకోచ్చు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా అందరు కలిసి వెళ్ళొచ్చు బాగుంటది
ఆ అలా అలా ఏమంటారు వన భోజనాలు అన్నట్టు అట్లా ఎక్కడికైనా వెళ్ళి
అవును ఎక్కడ ఆ ఒక నెలకు ఒకసారైనా రెండు సార్లు అయినా బయటికైనా బువోజు వెళ్ళి రావచ్చు అని పెద్ద పెద్ద ఇంత దగ్గర కాకుండా చిన్న దగ్గరయినా ఇవి మీరు చెప్పినట్టు వాన భోజమయినా లేకపోతే ఎక్కడికి షాపింగ్కైనా నా రెస్టారెంట్ క వెళ్దానా ఇట్లా చిన్న చిన్న మంచి ఉంటదన్నట్టు
ఆ అవునండి ఇంకా ఏమైనా టెంపుల్స్ కానీ గుళ్ళు
ఆ గుడ్లు కూడా అవును అండి అట్లా కూడా పోవచ్చు
ఆరుకులకి అలా అంతా వెళ్ళొచ్చండి అలా పిల్లలు ఓ ఆడుకున్నట్టు ఉంటుంది
అవును పెద్దవాళ్ళు కూడా కలిసినట్టు ఉంటుంది అవునండి అవును ఇప్పుడు ఏందంటే ఫట్లో ఇల్ ఇల్లు కూడా చిన్నగయిపోయింది అపార్ట్మెంట్ లో ఉండేసరికి ఉమ్ అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు అంటే ఆ వ్యవసాయముండే లేకపోతే సొంత బిజినెస్ ఉండేది కాబట్టి అందరు కలిసి ఉండేదన్నట్టు ఇప్పుడు జాబ్లు ఉండేసరికి నైన్ టు ఫైవ్ జాబ్లు ఉండేసరికి వేరే దగ్గర పోవాలి వేరే దగ్గర ఉండేసరికి బంద్ అయితుంది చిన్న ఇల్లు ఉండేసరికి అందరు కలిసి ఉండలేకపోతున్నా
చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ ఒక నాలుగు మూడు కుటుంబాలు కలిసి ఒక కుటుంబంలోనే ఉండాలీ
అవును అవును పెద్దగన్డాలి మళ్ళీ వంట చేసే గది కూడా పెద్దగా ఉండాలి కొంచెం సామాగ్రి అన్ని పెట్టుకునేట్టు
ఆ లేపుతే ఉపి యూపీ ఎ
ఆ ఇబ్బంది అయితే అదే ఆ దాన్ వల్లనే కొంచెం ఇబ్బంది అయి ప్పుడు వేల అయి మాకు కొంచెం దూరమైంది అన్నట్టు ఇల్లు చిన్నగుండెసరికి ఎట్లా ఇప్పుదెందంటే జాబ్ ఇప్పుడు ముందులాగా గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే వ్యవసాయం చేయడంమనా ల లేదు కదా జాబ్ ఉంది తొమ్మిది పోవాలి ఐదు ఆరుకి రావాలి వేరే దగ్గర దొకుతాయి జాబ్లు సిటీ లో ఉన్న దగ్గర అట్లా కష్టం కదా అక్కడ అపార్ట్మెంట్ తీసుకొని ఇట్ల ఉన్న వాళ్ళక్ కష్టమైతది ఒక ఐదు ఆరుగురు కంటే క్కువ మంది ఉండలేం
ఆ అవునండి ఉండలేం
ఆ అది చిన్న కుటుంబం అయిపోయింది అన్నట్టు ఇక సిటీ లైఫ్ అంటే కొంచెం బయట కూడా తక్కువ వెళ్ళడం అయితది
అవునండి
మీ ఇప్పుడు మీ కుటుంబంలో పెద్దవాళ్ళు చెప్తున్నరంటే కొన్ని మాటలు అంటే
ఆ చెప్తా ఉంటారండి అంటే మనం, ఎవరితో ఇట్ల ప్ర ప్రవర్తించాలా కోపంలో కానీ బాధలో కానీ ఇప్పుడు ఏమి డెసిషన్ తీసుకోకూడదు, ఆలోచించలా ఫస్ట్ మన మాటలు అదుపులో ఉండల్ల అన్నట్టు. ఇలు మా పెద్ మా తాతయ్య గాని, మా అమ్మమ్మ గాని చెప్తా ఉంటారండి.
అవునా అందరు వింటారండి?
ఆ వింటారండి, అంటే పెద్ద పెద్దవాళ్ళ మాట చెద్ది మూట అన్నట్టు చెప్తాంటారండి. ఈ పిల్లలు వినకపోయిన వినాలండి వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, ఎందుకంటే వాళ్ళ అనుభవం
ఆ అనుభవం అనుభవంలో చూసి ఉంటారు కాబట్ టి చెప్తరు, కానీ ఇప్పట్లో ఉన్న చిన్న పిల్లలు వినరండి
ఆ చిన్న పిల్లలు వినరు, ఒకే ఒక్క స్టేజ్ వల్ల కీ ఆలోచించిన శక్తి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే స్టె వచ్చినప్పుడు అర్థంమవుతు తుందండి అప్పుడు వినాల్సి ఉండేది అని చెప్పి అప్పుడు తెలుస్తుంది.
అవునండి అదయితే ఉంది.
అందుకే అండి పెద్దలు చెప్తుంది, పెద్దలు మ బా పెద్ద మూట అన్నట్టు ఆల్లు కల్లు మూసుకొని వింటు బాధపడతాం.
అవును వినాలండి పెద్దవాళ్ళు చెప్తుంటే, కొంచెం మొత్తం వినకున్న కొంచెమైనా వినాలి. మన వ మాకు ఎంత ఐతదో అంతవరకైనా వినాలి.
ఉమ్
విని చేయాలి. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, ఫోన్లు ఎక్కువ వాడద్దు. అది కనీ ఇప్పుడు మనం ఫోన్ మంచిదాని కోసం వాడుకుంటే మంచిది అన్నట్టు, ఇప్పుడు చదువు కోసం వాడు, ఏదైనా అర్థంమయి తలేదు అంటే యూట్యూబ్ లో చూసుకోవడము ఆ చాట్ బా జీ పెట్టిన అడగడం అట్లా అంటే అది మంచిది. అనేది మాట పెద్దోళ్ళు కొంచెం అర్థం చేసుకోరు.
అవునండి అంటే అంటే అప్పట్లో ఇట్లాంటివంతా లేవు. కదండి ఫోన్ నాలెడ్జ్ అట్లంతా వాళ్ళకి తెలీదు కాబట్టి దీని వల్ల ఉపయోగం వాళ్ళకి చెడు మాత్రమే తెలుసు దీని వల్ల ఉపయోగాలు, మంచివి తెలి కాబట్టి అంటారు ఆ
కులు ఉన్నాయి కదా అవి చదువుకోవాలి, దాని నుంచే చదువుకోవాలి అంటరు.
అవి అర్థం కావు అని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మనం కొంచెం అర్ సమ అట్లా చెప్తే వ వాళ్ళు
అవును అడదామే చూపించి ఇగో ఇట్ల యూట్యూబ్ ఉంది. ఇది ఉంది దీంట్లో వస్తది. ఇట్ల చెప్తరు మాకు అర్ధం ఐతది ఎన్నిసార్లైనా వినొచ్చు. అదే బయట ట్యూషన్ కెళ్తే బయట వెళ్లుమంటరు గని బయట వెళ్తే మళ్లి అదే అయితదో ఒకసారి చెప్తారు అంతే అక్కడ అంతే కదా ఇదైతే ఎన్నిసార్లయినా వినొచ్చు అనీ
ఆ అవునండి అది కాక మన పెద్దలకి ఏంటంటే ఇప్పుడు గాని ఎవరు చూస్తారు లేండి అందరు ఫోన్లే చూస్ స్తారు వాళ్ళతో వాళ్ళతో కొంచెం సమయం గడిపి వాళ్ళ మన్ వాళ్ళ రోజు ఎట్లుంది ఎట్లున్నారు రూ బాగున్నారా లేదా అని మాట్లాడిస్తే మాట్లాడాలం
అవును అవును కొద్దిసేపు వాళ్ళతో కూడా మాట్లాడాలి
ఈ బిజీ లైఫ్ లో అందరు ఎవరిని వాళ్ళని వాళ్ళు పట్టించుకోవడమే మానేశారు ఇంకా ఇతర వాళ్ళని ఎట్లా పట్టిచూ
అవునవును అవును ఇప్పుడు ఆ అస్ అసలు లేవర్ దగ్గర సమ సమయమే ఉండట్లేదండి
ఆ అవునండి
ఉ వాళ్ళ పండిల్గే పన్లు ఆ సంపాదించడం ఇవి అవి ఎక్కువ అదే అయిపోతుంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూడాలి అది అంతకన్నా టైం ఉండట్లే ఎవ్వరి దగ్గర హలో
ఆ చెప్
వింటున్నా ఆ వింటున్నా సౌండ్ రాకపోయేసరికి
ఆ అవునండి
ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ఎప్పుడైనా గొడవలు వస్తే ఎవరు సదుకుపోతారు అండి అంటే ఎవరు నచ్చ చెప్తారు
ఎవర ఎవరైనా చెప్తారండి అంటే ఏమన్నా కానీ కష్టమైనా ఏమైనా ఓక్ అందరు కలిసి ఉండాలి లా అన్నప్పుడు అమ్మనే ఎక్కువ ఇది చేస్తుందండి సర్దుకుపోతుంది ఆ
అవునా అంటే ఒక్కొక్కసారి ఏందంటే కోపం వస్తది కదండి గొడవ పడాలని ఎవ్వరికు ఉండదు గాని ఏమైతదంటే స్ట్రెస్ వల్లనో టెన్షన్ వల్లనో అది మాటా కొంచెం జారి గోడవయిపోతది
ఆ అవునండి అయిపోతాది సులభంగా అయిపోతాది
అయిపోతది సడన్ గా అంటే మళ్ళీ ఇప్పుడు మనకి వాతావరణం కూడా ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉన్నా ఆ ఎండకు కూడా తట్టుకోకుండా టెన్షన్లు ఉంటాయి ఇది ఉంటే దాంతో కూడా బయటకు వచ్చేస్తది అది ఇగ ఎవ్వరి మీద తీయలే ద మన వాళ్ళ మీదనే తీస్తాం కదా కోపం అట్లా అప్పుడైనా ఇగ ఎంతైనా ఇగ ఆడవాళ్ళే సర్దుకపోవాలండి ఎంతైనా మగవాళ్ళ ఇగ చెప్తారు మనమే ఆడవాళ్ళే కొంచెం నిదానంగా తీసుకొని పోవాలే అంటారు తరువాత మా మొగల్లే ఆ టైం కోపం వస్తది కానీ మళ్ళీ కొద్దిసేపు అయినా వాళ్ళు కూడా సెట్ అవుతారు అట్లా చెప్తారు పెద్దలు
ఆ అవునండి
అనస్ సరే అండి మీ నుంచి సమాచారం అందినందుకు ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలండి
జాగ్రత్తగా ఉండండి
ఆ జాగ్రత్త మీ కూడా అండి ఆ సరే అండి
సరే అండి